హలో వినిపిస్తుందా నువ్ కాల్ చేస్తావో చెవో మరి నేనే మళ్ళా ఫ్రీగా ఉన్నప్పుడు రెండు సార్లు మాట్లాడదా నీతోట అని నేను అనుకుంటాను
మా ఈ చేపలు బ్యాగ హైదరాబాద్కి
రోజు తీసుకొస్తారు తీసు కేళ్తరా
ఆ రోజు చెర్లల్లో పట్టిస్తాం మేము చెర్లల్లో పట్టించి ఐస్ వేసి మళ్ళ హైదరాబాద్ పంపిస్తాం హైదరాబాద్ కలకత్తా
అంత దూరం పోతయ
ఏ ఖాళీ ఇక్కడ వీళ్ళి చేపలు ప్యాక్ చేస్త చూసుకుంటే కూర్చున్నాం మా నానిగడు అటు వాళ్ళనుకుంటంది చూస్తాం అటు ఇటు
వర్కర్లు వస్తారా మీ ఇంట్లో వాళ్ళు ప్యాక్ చేస్తారా
వేరే వాళ్ళుస్త
మ్మ్
రాగే
దానిమ్మకాయలు పొట్టు తీస్తాన నా కొడుకు కోసం
ఫ్రూట్
ఆ
ఏ మంచిదే ఫ్రూట్స్ తింటే ఇటు చూడు అంటే ఎ పిల్లలు ఇగా
ఉం ఇంత కష్టపడి వదిలెతే వాటిని రెండు నిమిషాలు లాగం చేసి పెడతా నేను అర్ధ గంట వరకు చూత్తన కూర్చొని ఇగ రెండు నిమిషాలు ఆగం చేసి పెట్ట
చాల వాళ ఉన్నదే ఆగం మళ్ల కింద వడేసి కింద పడేసే తింటారు
మళ్ళీ ఎట్లా రాకుతాడు చపాలని రా న్నట్టే అన్నిటినీ
వాడు నిన్ను మామ్మకి మంచిగా క్లీన్ చేయస్తంది కాని మీ కొడుకు క్లీన్ చేస్తుంది అన్నట్టు
బిస్కెట్ల్ అయితే కర్ర క్కర్ర తింటాడు తిరిగి రమ్మని అంటే అంత ఊరు పాలు చేత్తాడు
అ అన్ని జంక్ ఫుడ్ తినాలే
ఉం చుక్కలే పిల్లలు ఇప్పుడు పెద్ద అయితరో అని మన పేరెంట్స్ ఎట్లా పెంచి లేమో మనలా కానీ వీళ్ళ అయితేక చుక్కలతో పెడతారు నా కొడుకు ఉం
ఒ ఈ ఒక్కళకే ఇట్లా అంటే కొంతమంది ఇద్దరు ముగ్గురు
ఉం ఎట్లున్నారో తలో ఏమో
ఆ రీసెంట్గానే అయింది రీసెంట్గా ఎం ఉంది ఇంకో వన్ మంత్ అయితే త్రి టూ పడతై నా బాబుకి ఏప్రిల్ మూడు ఫస్ట్ బర్త్డే
ఈ తిను అత్ర తిందు పప్ప తిను కూచ్చును ఇగో ఇగో ఇగో బిస్కెట్ తి
అ పను ఉహు ఉం అ అవ్వద్దు మరి ఆయన తినేతియే ఆయనకు కావాలే
గమ్మత్తు చేస్తారు పిల్లగాన్లు
కార పోసిస్తే ఖార మొత్తం కింద పోసి గిన్నను కొడతాండు
ఆ వీళ్ళతోటి ఉన్నది కథ మనకు రామగోస
ఎవ బాబళ ప మీ డైవర్
చరు మెంటల్ టార్చర్ అయితాంది
మెంటల్ టార్చర్ రా టార్చర్ రా మాది ఎవ ఒక కాడ ఉండరు పెట్టింది తినరు
ఏదో ఏమో పిల్లల తోటి దబ్బా
అ
మా ఫ్రెండ్ ఇంత ముందు చెప్తాంది కాల్ చేసింది వాళ్ళు బాబాట గోధుమ పిండి ఆట ఫ్యాన్ కింద పెట్టిండట తీసుకపోయి
గోధుమ పిండి ఆ అ ఫ్యాన్ కింద మరి కదా
ఇల్ఏంది
మన్నన వెెలి మడద మొళ మధ్య నెతు వ పిలగడిని ఈమెని కామెంట్ చేస్తది
హు ఆయన భోజనానికి అమ్మేం చెతది
అ
వాళ్ళు వినరు వద్దు రానంటే ఏడతుడు
గంతే ఏడుసుడు ఒక్కటి వస్తది గోధుమ పిండి తీసుకుపోయి ఫ్యాన్ కింద పెట్టింరా మంచిగ యిధారా అ పష అ వ
హ
ఏం చేస్తాండ్రు ఇంక మా ఫ్రెండ్స్ అందరూ మ్యారేజ్ మ్యారేజ్ అయ్యే ఉన్నార అందరు
మ్యారేజ్ అయినోళ్ళే ఈ కాల్స్ మాట్లాడతారు ఎక్కువ ఊ డ్యూటీలునోళ్లు ఎవరు మాట్లాడరుగా
అదే అండీ ఏదన ఒక జాబ్ చేయాలి కాబట్టి ఇది కొంచెం అవైలబుల్గా ఉంది కాబట్టి ఇది అందరు ఆయె ఆమె వచ్చిందంట మాకు జూష్పోంది గాదు ఏ
ఏదో ఒక పని అన్నట్టు వస్తుల అందర మా కొడుకు ఏడుస్తండు బయట
ఎందుకట
ఆయన బిస్కెట్ ప్యాకిట్ మీద టాయిలెట్ పోసిండు ఆ బిస్కెట్ తీసుకుపోయినందుకు ఎడతాండు ఆడపోయి
మొత్తానికి దోశ తింటనట్టన్నావే ఎక్కడ కెమెరా
చిన్నపిల్లలు ఉన్నా కాడ ఇంత నీట్ ఉంచిన నీటిగుండది ఊ
ఊ కోల్ తింటనాయ్ ఈన ఒతే
గంతే ఇగ
అ
ఇందుదా ఉదా ఇంకోటి కొనిత్తార ఇంకో బిస్కెట్ కొనిత్తారా తర్వాతి కొనిత్తా రా ఇంగదా ఊ ఈనకు మళ్ళ ఫోన్ మాట్లాడొద్దు నేను ఆయన తోటి ముచ్చట పెట్టాలే
ఊ ఆ ఏ అయలా బెటత లేద్ పీకరు పోన మా వాడు ఎండకి పోకురా అంటే ఎండలో పోతండు
అన్ని ఆనుకూలంగా ఉండవుగా
ఇప్పుడు
నడుస్ కాళ్ళు ఒత్తిగ ఆగరు
ఊ లెవెన్ వడ్డ గాంచి నడుతాండు
ఊ నా కొడుకు కూడా టెన్ మంత్స్ కి నడిచిండు ఉమ్ మాటలు ఒస్తయా
తయి అత్త మా తాత డాడీ అక్కా ఆ వద్దు పో ఇవన్నీ వత్తాయ్
అర్ధం అయితుండాలి అన్నీ అ
అర్థం అయితయి కాదు మ నమ్మనం చెప్ప పె అర్ధంఅయితాయిగాని ఆయన కందరు టీటర్ పో అంటే పోతాడు రా అంటే వత్తాడు అర్థమయితది ఆ ఇంక తీసుకుంట ప్రతి
నేనైతే ఇక్క వున్నపనుంచే మంచిగనే ఉంటండు
మామి అత్త
హ్మ్
మేనత్
హ్మ్
ఉంట మీ దూరపంలో అయినా కూడా మంచిగా చూసుకుంటారు లే ఇద్దరు మంచిగా ఉంటే
ఏమో ఇగ చెప్పలే
హ్మ్
అరేంజ్డ్ మేరేజేనా మీ
మీరు వేరే ఉంట తర
మా అత్తమ్మల దగ్గర ఉండాము సిటీలో ఉంటాం వారు ఊళ్లో ఉంటం
మ్
హ
కంట కంట
ఇంకా తిన్నారా మరి అందరూ
మ్ తిన్న మధ్యాహ్నం తిన్లే ఇకా
నేను కూడా మధ్యనం నిళలేదు ఇంకా మా నిందే నేను ఇంత ముందు
అట అప్పుడు నంగ్ అతది న నను తని ఫోర్స్లన్నా
హ్ ఎంత మందితోటి మట్లాడిల్లు
రేపు చేద్దమా ఎవరి చేద్దమా ఇదే సరిపోతంది.
నాకు బానే చేసినవెట్నో నేను ఆన్లైన్లో ఉన్ననా అప్పుడు.
ఆ ఎవ అది ఓపెన్ చేసిన అన్నమాట ఓపెన్ చేసి ఎవరికి మెసేజ్ కావలిస్తే ఏవలు నీది కాంటక్ట్
హ్ హు నేను ఆన్లైన్ నేను అప్పుడే ఫోన్ పట్టుకు కున్నా పని తీరింది అప్పుడే జ ఫోన్ పట్టుకున్న నీ మెసేజ్ వచ్చింది ఎవర ఒకరు లే అన్నట్టు నేను కాల్ చేసా
చివరు అమ్మాయి అయిపోయిందానే మెసేజ్ పెట్టింది డైరెక్ట్
షాక్ అయినా నిర నిన్ననే వర్క్ వచ్చింది. ఇయ్యాల్నే అయిపోయిందని మెసేజ్ పెడుతాంది. ఈ అమ్మ దేవుడా మనమే ఇంత లేటుగున్నమా అని అ కున్నా నేను.
నేను కూడా అట్నే అనుకున్నా.
హ్ ఎంతున్నయి అంటే ఆమెకు ఎంత మంది ఫోన్ ఫ్రెండ్ స్తున్నా అ ఇగోఇగో తింటలే తింటలే నేను. అవును చాలామంది ఫ్రెండ్స్ ఉంటనే కదా ఆమె అట్లా చేసేది. వద్దులే
ఎంచేత్తాల్లు ఇంకా మీ హస్బెండ్ చ్చేనా హ్ అ